తుంద
వినిపిస్తుందడి
దేని గురించి మాట్లాడుకుందాం
మీకు మూవీస్ చూడ్డం అంటే చాలా ఇష్టం అండి
చాలా ఇస్తామేమ్ లేదండి చూస్తుంటాను మీరు
చూస్తానండి
ఓహో
ఏ హీరో అంటే బాగా ఇష్టం అండి
మ్మ్ నాకు ప్రభాస్ అంటే ఇష్టం అండి మీకు
ఎందుకండి అంటే ప్రభాస్ లో ఉన్న క్వాలిటీస్ ఏంటండి మికు నచ్చే క్వాలిటీస్
అతని మంచితనం అంటే ఇష్టం అండి అలాగే అమ్మాయిలకి దూరంగా ఉంటాడు ఆ ఇంకా అందరికీ భోజనాలు పెడుతుంటాడు
ఓకే
తని లో ఏం ఆశ పించకుండా హెల్ప్ చేస్తు ఉంటాడు
ఆ
మ్మ్
అందుకు ప్రభాస్ అంటే ఇష్టమా అండి
ఆ అందుకే ఇష్టం అండి
మ్మ్
మీకు
మ్మ్ నాకి వాళ్ళు వీళ్ళు అనేం లేదండి అందరీవి బాగా చూస్తుంటాను
అవును
ఉమ్
ఏ లాంగ్వేజ్ చూస్తారు మీరు
తెలుగు అండి
అవును తెలుగు ఒకటేనా ఇంకా వేరే చూడరా
ఈ మధ్య కనడా కూడా చూస్తాం
కన్నడ కూడా వస్తుందా మాట్లాడడం చదవడం
ఆ వస్తుంది చదవడం రాదు మాట్లాడడం వస్తుంది
అవునా ఎలా వచ్చు మీకు
మీరు ఏ లాంగ్వేజెస్ చూస్తారండి
మీకు ఎలా వచ్చో అని అడిగానండి నేను
పర్సనల్ మాట్లాడకూడదండి
పర్లేదండి జాబ్ కోసం నేర్చుకున్నారా లేకపో కపోతే మీకు ప్రొఫెషన్ లాగానే ర్చుకున్నారా అని ఉంటది కదా
కొన్ని రోజులు బెంగళూరులో నివసించాల్సి వచ్చింది సో అక్కడ నేర్చుకున్నాం
సరే అండి
మీకు ఏ ఏ మూవీస్ అంటే బాగా ఇష్టం అండి
నాకు కామెడీ మూవీ అం ఇష్టమా
అవునండి రీసెంట్ గా మీరు చూసిన మూవీ ఆండీ
రీసెంట్ గా అంటే థియేటర్కి వెళ్ళి ఏం చూడలేదు చాలా రోజలు అయింది
హ్మ్మ్
నేను ఏదో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తెలుగులో డబ్ అయింటే మనీ హేస్ట్ అని అది చూస్తున్న ప్రస్తుతం లేటెస్ట్ అంటే అదే హీరో హీరోయిన్ అవన్నీ తెలిదండి ఏదో డబ్డ్ ఫిలిం అది స్పానిష్ అనుకుంటా అది బాగుందంటే చూసా
హ్మ్మ్
ఊ
జస్ట్ మ్యారీజ్ అని ఒక వెబ్ జస్ట్ మ్యారీడ్ అని ఒక వెబ్ సిరీస్ ఉందండి తెలుగులో చాలా బాగుంది చూడండి
సరే అండి
ఈ మధ్య రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ చూసారాండి
చూసినామండి మీరు
చూస్ నానండి
మీరేం చూసినారు రీసెంట్గా
అదే అండి లాస్ట్ రీసెంట్ అంటే
అవునా థియేటర్ కి వెళ్లి చూస్తుంటారా మీరు
థియేటర్కు వెళ్లి రెండున్నర సంవత్సరం అయ్యి
ఏంటండీ మీకు ఇష్టం ఉండదా సినిమాలు థియేటర్లో చూడం
లేదండి నన్ని తీసుకెళ్లేవాళ్లు ఎవరూ లేరు
మీరే వెళ్ళొచ్చు కా
అలా ఒకదాన్నే నా వెళ్ళడం నాకు ఇష్టం లేదు
సరే అండి
ఉ
కొత్త సినిమాలు ఒకటేనా ముందు పాత్ త్త సినిమాలు కూడా చూస్తారా మీరు
పాత సినిమాలు కూడా చూస్తానండి అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ మూవీస్ ఎక్కువ చూస్తు
ఎందుకు అతనివే ఎక్కువగా
అతను యాక్టింగ్ చాలా బా చేస్తాడండి
అంటే యాక్టింగ్ బాగుంటే చూస్తారు అం అంతేగాని సినిమా స్టోరీ అవన్నీ ఏం అవసరం లేదా
హ లేదండి
అంటే సినిమా ఎంత బోర్ కొడుతున్న అట్లే చూస్తూ ఉంటా స
బోర్ అని కాదండి ఇప్పుడు ఆ వ్యక్తి నటించే
అదే అండి అతని నటించి వచ్చిదంటే ఒక ఇంకా మనం యావరేజ్ గా సినిమా టు అండ్ ఆఫ్ అవర్ అనుకున్నా కూడా నేను మాట్లాడుతున్నానండి వినండి నేను మాట్లాడుతున్నాను కదా
ఉ సరే అండి చెప్పండి
సినిమా రెడున్నరగంట న్నప్పుడు రెండున్నర గంట అతనే యాక్ట్ చేసిండడు కదా మాక్సిమం అంటే అతను వన్ అవరే ఉంటారు కదా మీరు చెప్పిన ప్రకారం యాక్టింగ్ బాగుందని చూస్తున్నారు అన్నారు మిగతా సమయం అంతా అతను కనిపించాడు కదా స్క్రీన్ మీద
స్టోరీల కోసం కూడా చూస్తామండి కానీ ఆయన చేసే మూవీస్ అన్నిీ నా నా పర్సనల్ వర్క్ నాకు నచ్చాయండి
చేసే మూవీస్ కాదండి చేసినవి అతను ఇప్పుడు లే దా
ఆ చేసిందండి
ఉ
ఇంకా హీరోయిన్స్ ఎవరంటే ఇష్టమ అండిమీకి
నాకు అలా ఏం లేదండి
ఎందుకండి ఈ హీరోయిన్ బాగుంటది అని బేసిక్గా
రోజుకు ఒక కొత్త హీరోయిన్ వస్తుంటారండి అందరుూ బాగుంటారు మా ఉ
పాత సినిమాలు మీరు జూస్తారా అండి
నేను చూస్తుంటా అండి మా పెద్ద నాన్న వాళ్ళు వాళ్ళు పౌరాణిక సినిమాలు చూస్తుంటారు వాళ్ళతో పాటు కూర్చొని నేను చూస్తు ఉంటా అండి
ఉ
హు
మీరు పాటలు బాడతారా అండి బాగా
నాకు రాదండి
అ
మీకు వస్తదా
మాకు కూడా రాదండి
అ
వింటుంటార అండి పాటల్ని
వింటుంటాం అండి
ఎలాంటి సమయంలో మీకు పాటలు వినాలనిపిస్తది
ఖాళీ ఉన్న సమయంలో అండి
అదే అంటే బాగా ఉన్న సమయం ఆహా పీస్ ఫుల్ సంతోషంగా ఉన్న సమయంలో
అట్లా ఏం లేదండి ఎప్పుడు వినాలి అనిపించి ప్పుడు వింటుంటాను
ఉ
అ మీరు వింటుంటారే మో అట్ల్ అలా బాగా హ్యాపీగా ఉన్నప్పుడు
అలా ఏం లేదండి ఖాళీ సం సమయం దొరికినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు విం టాను
మరి మీరు అలా విన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు ఇలా అడుగుతున్నారు బాధ సాడ్ అని
హా బె కొంతమంది అలా వింటుంటారండి కొంతమంది అలా అడుగుతు వింటుంటారండి
కొంతమందికే అండి ఒక పర్సన్ మీరు ముందుగానే జడ్జ్ చేయ్యకూడదు కదా
అ ఆ
అ అవుతల వాళ్ళు చెప్పిన తర్ చెప్పిన తర్వాత త
నేను జడ్జి చేయడం లేదు అడుగుతున్నాను
అదే అండి అవతల వాళ్ళకి మీరు అడిగారు కదా ఫస్ట్ పాటలు వింటారా అని అతను చెప్తున్నాడు కదా సమాధానం చెప్పిన తర్వాత మీరు అడగాలి కదా అతను సమాధానం వచ్చిన తర్వాత మీరు ఇంకొక అడగాలి
సరే సరే అండి ఊ మీరు ప్రభాస్ సినిమాలో బాహుబలి చూశారా అండి
ఆ చూశానండి
దానికి ఎన్ని కోట్లు వరకు వచ్చి ఉంటదండి ఆ మూవీకి
మీరు ఏ పాట అని మెన్షన్ చేయలేదుండి
పార్ట్ టూ అండి
నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది వందల కోట్లు వచ్చింది అనుకుంటా అండి
ఊ
ఊ
దానికి డైరెక్టర్ ఎవరండి
ఎస్ ఎస్ రాజమౌళి అండి
ఆ
అ
అందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ గారండి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ
తమన్నా గారు అనుష్క గారు అండి
వాళ్ళిద్దరిలో ఎ ఎవరు ఆ టింగ్ బాగుందండి
ఇద్దరు బాగా చేశారంండి అందరూ బాగా చేశారు కాబట్టి ఆ సినిమా అంత సక్సెస్ అయ్యంద అనుకుంటున్నాను నేను
ఆ మూవీ షూట్ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా అండి
రాజమౌళి తీసారు అది రామోజీ ఫిలిమ్ సిటీలో తీసారండి
ఉహు ఒక ఒక అభిమానిగా మీ యొక్క సమాచారం బాగానే తెలుసుకున్నరు అండి వారి గురించి అండ్ మీరుచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ నేను కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను
ఏం నేర్చుకున్నారండి అది అందరికి తెలిసిందే కదా
అంటే పర్టికులర్గా కొన్ని నెంబర్స్ అన్ని మీరు చెప్తున్నారు ఇన్ని కోట్లు
అంటే నన్నడుగుతు ఉన్నారంటే మీకు ఆల్రెడీ తెలిసినట్టే గదా.
ఆ తెలియదండి. తెలియకనే అడుగుతున్నాను. మీ యొక్క సమయం కేటాయించినందుకూ ధన్యవాదాలం
అవును మీకేం సినిమా ఇష్టమో చెప్పలేదు.
మాకీ ఇష్టమైన సినిమా అంటూ ఏం లేదండి.
సరే అండి
సరే అండి